ఏం చేస్తున్నారు బాగున్నారా
బాగున్నాం మేడం మీరు బాగున్నారా అవును బాగున్నం అండి తిన్నరా తిన్నామండి జస్ట్ ఇప్పుడే తిన్నాము ఆ మేము బెండకాయ ఫ్రై చేసానండి ఈ రోజు
మీరే చేసారా
ఆహ నేనే కుక్ చేసాను
మీకు ఏ కర్రీ బాగ వుండడం వచ్చు
నాకు ఫ్రైస్ బాగా చేస్తాను ఏ కర్రీ అయినా వండుతాను టేస్ట్ గా కూడా ఉంటది కానీ బట్ నాన్ వెజ్ వండడం రాదు మీరు తిన్నారా
ఏ
అవునా ఏమ్ స్పెషల్ ఈ రోజు మీకు
బింగొ
నేను కూడా అదే చార్స్ గాని ఇలా పప్పు ఏదైనా చేసినప్పుడు బింగోనే ఉహ్
నాకు మా ఫ్రెండ్ ఏ అలవాటు చేసారండి బింగొ లు తినడం
ఎగ్జాక్ట్లీ నాకు కూడా ఫ్రెండ్స్ అలవాటు చేశారు ఓకే
మీకు కాలేజ్ డేస్ బాగా జరిగాయండి బాగా ఎంజాయ్ చేస్తారా
ఆ కాలేజీ డేస్ మర్చిపోవచ్చు కానీ చైల్డ్ ఇస్ట్ చైల్డ్ గా ఉన్నప్పుడు కాలేజ్ డేస్ కూడా మనకు అంతగా గుర్తుండదు కగానీ కాలేజీ డేస్ మనకి ఎంతో
బాగా గుర్తున్నా ఆ అవే మనకి బాగా గుర్తుంటాయి మళ్ళీ
ఆ అది మనం మర్చిపోలేము ఎప్ణ ఎన్ని ఇయర్స్ అయినా సరే
ఆ
నేనైతే మేము హాస్టల్ లో ఉండే వాళ్ళం ఎంతో అక్కడ కూడా మంచిగా కుక్ చేసుకునే వాళ్ళం మేము
ఏంటి హాస్టల్లో వండుకునేవారా మీరు
ఆ అవును అవునండి హాస్టల్లో వండుకునే వాళ్ళం
అక్కడ కూడా
మా ఫ్రెండ్ ఉండేది మంచిగా కుక్ చే ఆ అదేనండి అంటే నాకు అంతగా రాదు తనే వండేదనమాట
ఏమేమి స్పెషల్స్ వండుకున్నారు ఏదో లైట్ గా అలా అల
ఒకసారి ఎగ్ కర్రి ప్రిపేర్ చేసుకున్నాము ఆ ఆ ఇంకొకసారి టమాటా పచ్చడి
టమాటా పచ్చడి కూడా హాస్టల్ లో కుదిరేద్దా
గుర్తులేదండి అంటే అక్కడ ఫుడ్ పెట్టేవారు మాకు నచ్చినప్పుడు అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళం అంతే
బయట నుంచి బయట నుంచి ఫుడ్ బాగా తెచ్చుకునేవార
బయట తెచ్చుకోవడం కంటే ఒక రెస్టారెంట్ ఉండేది పవన్ మెస్ దాని పేరు
హమ్మ్
ఇక్కడ ఎక్కువ నచ్చేది ఫుడ్ ఇంకెక్కడ తిన్నా మాకు నచ్చేది కాదు ఇంకా మేము అక్కడిక ఎప్పుడైనా తినాలనిపించినా అక్కడ నాకనే కాదు మా ఫ్రెండ్స్ అందరు కూడా అక్కడ ఫుడ్ అంటే బాగా ఇష్టం ఆ అక్కడే నచ్చేది ఎక్కడైనా తిందామని వెళ్లిన మా బ్యాడ్ లైక్ ఇకా బాగుండేది కాదు వేరే చోట్న అక్కడ ఫ్రైడ్ రైస్ బాగుండేది అన్ని అన్ని వెరైటీస్ బాగుంటాయి ఆ నూడిల్స్ బాగుండే బాగు బాగుండేది
మరి అక్కడ వాళ్ళని ఎప్పుడైనా అడిగార ఎలా కుక్ చేయాలి ఎలా ప్రప
వాళ్ళు ఆ అడిగాము కానీ వాళ్ళు రెసిపీస్ షేర్ చేయరంట
ఆ ఓకే మరి మీరు యూట్యూబ్ లో ఎప్పుడుూ చూసి ట్రై చేయలేదా
యూట్యూబ్ లో చూడ్డం కంటే నాకు ఇలా మదర్ని అడగడం గ్రాండ్ మదర్ ఇద్దరిని అడగడం వాళ్ళని అడిగే కుక్ చేయడం అంటే ఇంట్రెస్ట్ అంతగా యూట్యూబ్ లో చూసి వంను
ఆహో
మీరు బాగా యూట్యూబ్ అ యూస్ చేస్తారా
అప్పుడప్పుడు యూట్యూబ్ యూస్ చేస్తాను మాక్సిమం నేను అమ్మనే అడుగుతాను కొత్తగా ఏమైనా ట్రై చేయాలంటే గట్టా యూట్యూబ్
మీకు బాగా ఉండడం వ
లేదండి ఇప్పుడుప్పుడే ప్రయోగాలు చేస్తున్నాను
అవునా
అవును
కోసం ఇప్పుడు నేర్చుకుంటున్నారా
ఆ వెజిటేబుల్స్ అయితే అలా అలా చేస్తాను గాని నాన్ వెజ్ వాళ్ళకి అసలు వెళ్ళను
మీ
మీకు నాన్ వెజ్లు ఏది బాగా ఇష్టం
నాకు నాన్ వెజ్ లో అవునా నాకు కూడా చాలా ఇష్టం ఫ్రైస్ చికెన్ తో చేసింది ఏదైనా ఇష్టం
నాకు ఆ ఫ్రై చికెన్ లో కూడా ఓన్లీ చికన్ ఒకక్కటే ఇష్టం
అవునా నాకు ఫిష్ కూడా చాలా ఇష్టం నాకు ఫిష్ కుక్ చేసుకోవడం రాక తిని చాలా రోజులు అయ్యంది
అవునా మరి మీ మదర్ ను గ్రాండ్ మదర్ ను అడిగి ఒకసారి ట్రై చెయపోయారా
అంటే ఆ ఫిష్ ని క్లీన్ చేయాలి కదా అది నాకు రాదు సరిగ్గా చేయపోతే బాగోదేమోనని ఎప్పుడుూ ట్రై చేయలేదు
బయటే క్లీన్ చేసేసి ఇస్తారుగా వాళ్ళని క్లీన్ చేసేమంటే
ఈ నెక్స్ట్ టైమ్ అలాగే క్లీన్ చేయించుకుని నేనే కుక్ చేయాలని అనుకుంటున్నాను
ఆ తినేవాళ్ళేవరో బలై
అలా ఏముండదండి నేను చెప్పాను కదా ఆ వెజ్ బా చేస్తాను అంటే బాగా చేస్తానని నేను చెప్పుకోవడం కాదు గాని ని మా మదర్ తిన్నప్పుడు గాని ఫాదర్ తిన్నప్పుడు గాని ఆ నైస్ నువ్ బాగా చేసావు్ ఆ ఆ లా అలా చెప్పేవారు నాతో
ఆహో అయితే మీ హస్బెండ్ లక్కి అన్నమాట
ఓ ఓకే అ ప్పుడు మా హస్బెండ్ చెప్తే ఓకే నేను పర్లే బానే చేస్తాను ను అనుకుంటాను
అలాగనే అనుకోండి సరే మీకు ఏ ఫెస్టివల్ అంటే బాగా ఇష్టం
నాకు మేము క్రిస్టియన్స్ అయినా నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం అంటే టే మా ఊ ఓల్డేజ్ అంటే ఆ కోడ్ పందాలు కా ని ఇంకా మేము అప్ ప్పుడు ఆ స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటాము
ఏమేమి ప్రిపేర్ చేసుకుంటారు
కులుకా అనీ గజ్జికయలు గోరుమిటీలు గులాబీ గు త్తులు
ఇంకా కొత్తగా ఏమైనా ఎప్పుడు ఇయర్ కొచ్చి ఒక కొత్త డిష్ ఏమైనా తయారు చేస్తారా
ఇయరిక అంటే అర్ధం కాలే ఇయర్ ఇయరుక
ఆ అంటే ఒక్కొక్క పండగసారి ఒక్కొక్క కొత్త డిష్ ఏమైనా అదే కొత్త స్నాక్స్ ఏమైనా తయారు చేస్తారా రెసిపీ
హుమ్ పండగలు వస్తే మాత్రం కన్ఫ ఫామ్ గా ఏదో రెసిపీ మీము తయారు చేసుకుంట
అ మీరు కొత్తగా తయారు చేసిన ఒక రెసిపీ పేరు చెప్పండి
ఆ కొత్తగా తయారు చేసిన రెసిపీ అంటే అంటే ఇది మేము రీసెంట్ గానే నేను చెక్ చేసాను ఏమిటంటే అ ది ఉ సేమ్య సేమ్యా స్వీట్
ఆ మీరే చేస్తారా
ఆ నేనే చేసా ఫస్ట్ టైం ట్రై చేసాను
చిన్న
సూపర్గా వచ్చింది అందులో నేను నట్స్ కూడా మిక్స్ చేసాను నట్స్ సంటే ఆ లై క్ జీడిపప్పు ఆ దయ వాటిల్నే ఆ అవును అవును మేడం అయ్యే నేను బా వేసి నెయ్యి కూడా వేసి మంచిగా చేసాను అందరి కి బాగా నచ్చింది ఉమ్ వాళ్ళు ఇలా అంటున్నారు నువ్వు మళ్ళీ చే బా చేసావు మళ్ళీ చేయ్యి మళ్ళీ చేయ్ అంటున్నారు
మరి మళ్ళీ ఎప్పుడు చేద్దామని ప్లాన్ చేసుకున్నారు
అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ చేద్దాం అని అనుకుం న్న అయ్యో అలా అంట చెయొచండ్
ఉమ్ ఇంకా ఎప్పుడైన మీకు కొత్తగా ఇలా కుక్ చెయ్యాలి అనే ఏదైనా డిష్ అని పిచ్చింద
ఆ కుక్ చెయ్యాలి అనీ ఆ నేను లేస్ ఉంటాయి కదా ఇన్ టికడా ట్రై చేద్దాము నా నేను ఆ బింగో అవీ దీంట్కా ట్రై చేద్దాము
మ్మ్
అననుకున్నాను ఆ లేదు చెయ్ లేదు
మరి మీరెప్పుడు ధమ్ బిర్యానీ బిర్యానీ అవి ప్లాన్ చేయలేదా చేయడానికి
ఆ లేదు చేయలేదు అంత టైమ్ ఉండేది కాదు ఫస్ట్ అఫ్ ఆల్ అండో నాకు కుక్ చేయడం గూడా రాదు మనకి ఏదైనా వస్తే చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటది రానియి నేర్చుకోవాలని గూడా ఇంట్రెస్ట్ ఉంటది కానీ నాకు ఎందుకో నాన్ వెజ్ నేర్చుకోని చాద్దాము అన్న థాట్ ఎప్పుడు రాల ఎందుకని మా మదర్ బాగా కుక్ చే చేస్ పెట్టేది
మళ్ళీ నాన్ వెజ్ బారాపోతే వేస్టై
ఆ వేస్ట్ అయిపోద్ది
ఊ
ఇంక ఫ్యూచర్ లో చేసుకోవలె ఈజా అదే ఫ్యూచర్ లో నేనే కుక్ చేసుకోవాలి కబట్టి కన్ఫర్మ్గా నేను ట్రై చేస్తా ఆ మీకు వచ్చా నా
చేసినప్పుడు చూడండ్ చికెన్ ఎప్పుడో ఒకసారి వండాను మళ్ళీ ట్రై చెయ్ లేదు
అంత బావుందా మీరున్నప్పుడు అందుకే మీరు మళ్ళీ ట్రై చెయ్ల
అప్పుడు పర్వాలేదు బానే ఉంది మళ్ళీ తర్వాత చేస్తే ఎక్కడ పాడైపోద్దా అని చెయలే అ
అవునా మీరు అసలుకే చికెన్ లవరు
ఆ ఎలాగైనా నేర్చుకోవాలి చికెన్ వండడం
మ్మ్ అదే మా రూమ్మేట్ అని చెప్పాను కదా ఏదనా కాలేజీ డేస్ లో మా మామ్ బా కుక్ చేసేది మేము చాలా ఇష్టంగా తినే వాళ్ళం అనమాట టిష్ని నేను ఎప్పుడైనా చికెన్ ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు గానీ మామూలుగా ఇంగేను ఆనియన్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ అల్స్ మేము అప్పుడు మాకంతా తెలీలేదు చికెన్ తెచ్చుకుని కుక్ చేసుకోవచ్చన్నా ఐడియా రాలేదు ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా నేను ఎప్పుడైనా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ధన్యవాద్ టలు హలో మ్యామ్ హలో